ఉ ఇంతముందు నేన్ కాల్ చేసినా నువ్వు లిఫ్ట్గా లేదు జీరో సెకండ్స్ కి పోయింది
అవున ఆ మరి నేన్ ఓ ఓపెన్ లోనె ఉండె
ఏమో నువ్వు మెసేజ్ మెసేజ్ అహ మెసేజ్ చేస్తే వేరే వాళ్ళు కాల్ చేసిళ రాన్నా కదా
అవునవును నాక్ కాల్ వచ్చింద్రా అందుకీ నాక్ చూపించలేదింగ
ఆహ పోనీలె పోతే పోనీ పోయి నన్న
అయిన అలా నా ఇప్పటి వరికెల్ ఎలా ఎన్నిపోయాయ్ తెలుసా నార్మల్గా కట్ అయినవే ఒక త్రీ ఫోర్ అట్లునే పోయాయి తెలుసా అంటే ఇగ తనే అక్కడే కట్ అవుతుంది నార్మల్గానైతె ఒకటి మన అది మిస్ స్టేక్ ఒకటి రెండు మన మిస్టేక్ అవుతున్నాయి అక్కడ్ నుంచి కాల్స్ ఒక రెండు మూడు అలా పోతున్నా్
హుమ్ పోనీలె ఎంగత్తి అచ్చెకాడికి వస్తాయి మీరు హల్ది హల్ది బాగానే చేసు కుంటరా అంటే డ్యాన్సులు
అంటే డ్యాన్సెస్ ఉంటాయి చేసుకుంటాం ఈ మధ్య ఇగ ఇప్పట్లో నడుస్తున్నాయి ట్రెండింగ్
అ
హల్దీ ఫంక్షన్ బానే చేసుకుంటాం మేము కూడ డ్యాన్సెస్ నడుస్తాయి
అవున మీ పండుగ ఎప్పుడుంది
ఇప్పుడు ట్వంటీ వన్ కు ఉన్నాయి మీదేమో ఉగాది నైన్టీన్ ఉంది
ఉహు ఆ పండుగ రోజు ఏం చేస్తారు మరి మీరు
మేము బిర్యానీ చేస్తాం షీర్ ఖుర్మ చేస్తాం షీర్ కుర్మ అంటే సేమియా ఆ వ ఏదయినా మిఠా ఇగ ఏదైన స్వీట్ ఐటమ్ అంటే ఎక్కువగా షీర్ కుర్మానే చేస్తాం ఇగ కొందరు కొందరు కొందరు కొందరె కొందరె కొందరు ఏం చేస్తారంటే గులాబ్జామున్ చేసుకుంటారు ఆ ఎవరిష్టం వాళ్ళది ఇక ఉహు ఎ నేన్ ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తారంటే అంటే నేనేం చేస్తానంటే బిర్యానీ చేస్తాను ఆ బిర్యానీ మా పిల్లలకి ఇష్టం కట్టి బిర్యానీ చేస్తాను ఈవినింగ్ టైమ్ లో మార్ ర్నింగ్ టైమ్ లో ను బగారా చేస్తాను మటన్ చేస్తాను హీరుఖర్మా చేస్తాను మళ్ళీ ఈవినింగ్ పూట బిర్యానీ చేస్తాను చికెన్ బిర్యానీ
ఉమ్ వంటలు ఉమ్మ్మ్ వంటలు బానే చేస్తారు అన్నట్టు ఇక మీరు
ఓ వంటల్లల ఫస్ట్ ఈగ
మామోగాని మేం ఏదన్నా ఫెస్టివల్ వస్ ఇగ ఒకటేసారి వేసుకుంటాం ఇంకా అదే అయిపోతాది యవో ఒకసారి అయిపోయే వరకే ట్వెల్వ్ అయి తది తినే వరకు ఓ ఫెస్టివల్ టూ అయితాది అట్లా
అవునా ఏ నాక ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు చేస్తనే ఉంటాను నాకి ఎక్కువగా శాతం నా వంట రూమ్ లోనే వన్ టైం అంటూ గడిచిపోతది
ఉమ్ ఆ వంట రూమ్ లో నిల్చొని బయటికి రావడానికి ప్రయత్నిం చూ
టైం అస్తులే కద ఇగో ఈ టైమ్ లో కొంచెం ఫ్రీగా అవుతా అది కూడా లంచ్ బాక్స్ నేను ఆ మార్నింగే ప్రిపేర్ చేస్తున్నాను టి ఈ టైంలో నేను ఫ్రీ ఉన్నాను ఈ మధ్య లేకపోతే ఇప్పటి వరకు మల్ సార్ లంచ్ లో ఉం ఉండేవాడయితే నేను ఇప్పటి వరకు కుకింగ్ రూమ్ లోనే ఉండేదండి ఏ వాళ్ళు కూడా తను కూడా వస్తాడు కదా తినడానికి ఆఫ్
ఇంటికే వస్తారా బాక్స్ తీసుకెళ్తారా
పిల్లలు బ్యాగ్స్ తీసుకెళ్తారు మా సార్ ఆఫ్టర్నూన్ తినేసేదంటే ఇంటి కె వస్తారు లోకల్ల్లోనే దా ఆఫిస్
ఉమ్ హమ్ ఏం వర్క్ చేస్తాడ్ మీ సార్
అంటే అనౌన్స్ చేయ్యకూడదు ఇక్కడ లోకల్లోనే జాబ్
ఉమ్ హ్మ్
ఉమ్ ఈ లోకల్లోనే జాబు చేసుకుంటారు ఎస ఆ ప్రజెంట్గా మేము ఉన్నాము ఇగ ముగ్గురు పిల్లలు మా పిల్లల్ని సిబిఎస్ సిలబస్ లో వేసాము ఈ చిన్నప్పటి నుంచి అట్టే వాళ్ళు వాళ్ళు వెళ్ళబట్టి ఫోర్ ఇయర్స్ స్కూల్స్ కి వెళ్ళబట్టి
ఉమ్ ఈగ మీకు టిఫిన్స్ లంచ్ మళ్ళా స్నాక్స్ మళ్లీ డిన్నర్ ఇగ లైఫ్ మొత్తం ఇదే
ఇక ఈవినింగ్ టైమ్ లో మళ్ళీ స్నాక్స్ అంటారు మళ్ళీ ఏదో ఒకటి ఏదో ఒకటి అక్కడే గడిచిపోతది అందుకే హాలిడే వస్తే కొంచెం రిలాక్స్ నాకు తెల్సా
ఉమ్ హమ్ హాలిడే రోజ అయితే టిఫిన్స్ తినారా
చెయ్యను చెయ్యను హాలిడే రోజు వస్తే ఏం చేస్తాను టిఫిన్ బయట నుంచి తెప్పిస్తాను అన్నమాట ఆ వన్ డేనే అది కూడా ఒకవేళ టూ త్రీ డేస్ హాలిడేస్ వస్తే బయట నుంచి చెపించను
అవునా
కి నానబెట్టి దోశనే ప్రిపేర్ చేస్తా ఇక ఈవినింగ్ టైమ్ లో కొంచెం బయటికి వెళ్తాం హాలిడే వస్తే
ఆహా
మూవీస్ కెళ్తారా మీరు
ఆ వెళ్తాం రా అంటే మాకుప్పుడు చిన్న పిల్లలు కదా వెళ్ళట్లేమో బాబు టూ ఇయర్స్ కాదా ఇప్పుడే ఇట్లా ఆయనకు ఎఫెక్ట్ ఇస్తుందిని ఎప్పుడో పిల్లలు పుట్ట ముంది మా పిల్లైన కొత్తలో వెళ్ళినాం
ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యే
ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇకంటే ఇ సిక్స్ రన్నింగ్ అంట ఫైవ్ రన్నింగ్ అంటారు ఆ మామలు హ్మ్మ్ అ అంతే తొందరతో మన్న లోపే కన్సీవ అయ్యేసరికి కొంచమ
అంతే ఇయ్యో తొందర తొందర అవ్వడం బెటర కానీ వాళ్ళు పెద్దగాయినంతవరకు అది ఒక టార్చర్ మనకి
హ్మ్మ్
ఉ నాకు కూడా అంతే ఫస్ట్ ఇది ఒకటి అబౌట్ అయింది మ్యారేజ్ అయిన కొత్తలో ఆ మంత్లోనే ఒక అబౌట్ అయింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే హ్మ్మ్ మళ్ళీ నెక్స్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను గ్యాప్ ఇచ్చసాను ఇంకా
ఆఓహ
కొంచెం లైఫ్ ని ఎంజాయ్ చేద్దాం అనేసి గ్యాప్ ఇచ్చేసాను వన్ అండ్ హాఫ్ ఇయర్
ఏం ఎంజాయ్మెంట్ ఇక పిల్లలు పుట్నానికి ఇదే దీని వల్ల టిఫిన్ చేయడం
ఇయర్ నేను గ్యాప్ ఇచ్చేసాను పిల్లల వద్దు అనేసే సైలెంట్ ఒక టూ ఇయర్స్ వరకి ఒక ఒకటి అబౌట్ అయింది అబర్ట్ అయిన తర్వాత నేను ఇంకా గ్యాప్ ఇచ్చేసాను అన్నమాట ఇప్పుడే వద్దు పిల్లలది అనేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ గ్యాప్ ఇస్త ఆ తర్వాత మళ్ళీ ఆలోచించాం పిల్లల గురించి
ఇక నాకు ఇక పిల్లలతో అయిపోతది అటు బయటకి వెళ్ళడానికి ఉంటది
హ
ఇంజనే ఉజనేజనే ఇనే
హ్మ్మ్
మీరు ఇంట్లోనే ఉంటాది అయితే వెళ్దనే ఇంట్లోనే ఉంట తరా బాబుని పట్టుకొని
హ్మ్మ్ ఏ కొంచెం పెద్దగా పెదగాలరా పెరిగిిన పెరిగితేనే నీకు కంఫర్టబుల్
బాబు కూడా పెద్దగా అయితే అ ఇప్పుడు ఏమన్నాము ఆల్రెడీ మా పాప పెద్ద కాబట్టి ఈ పార్క్ కి వెళ్దాం అటు వెళ్దాం ఇటెల్దాం తే రీసెంట్గా ఒక పార్క్ కి వెళ్ళిన
అవునా
హ్మ్మ్
ఆ లోకల్ దగ్గరనే ఉందా మరి
ఆ అంటే మా దగ్గర లేదు మా అక్క వాళ్ళ దగ్గరికని వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళను మా అక్క ఒకక్క పిల్లలు వీళ్ళు కలిసి వెళ్ళళ్ళు అన్నట్టు అందరు మీ ఫేమిలీ మొత్తం సిటీ కాదు విలేజ్
లేదనా
సిటీ కొంచెం ఒక ఫైవ్ కిలోమీటర్స్ లో ఉంటది
అంతేనా
హ్మ్మ్
అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ఇక్క నేను ఇక్కడ సిటీలో ఉంటా అత్తమ్మ వాళ్ళ ఊరది అమ్మ వాళ్ళ ఇల్ళు చాలా పల్లెటూరు పల్లెటూరు అంటే అంత పల్లెటూరు కూడా కాదు ఓకే అక్కడ నుంచి మాకు ఇంకో సిటీకి చేరుకోవాలంటే వన్ ఆర్ వన్ అవర్ జర్నీ
ఆహా
హ
మన అమ్మ వాళ్ళది కూడా పల్లెటూరే
కానీ అక్కడ వాతావరణం బాగుంటు అ ఆ పల్లెటూరు పల్లెటూరు అంటారు కాని మా వాతావరణం వాతావరణం బాగుంటది హ
ఈ సిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ రూమ్ లోనే వాళ్ళకు పని రూమ్లని అయిపోయినాక కూడా రూమ్ లో లో ఉంటారు ఈ పల్లెటులో అయితే
ఏముంది ఈ బయటికి వెళ్ళడం అంటే వట్టిగ ఇట్లా తిరగడం బయటపు పల్లెటూరి వాతావరణం పల్లెటూరి వెదరు అక్కడ బాగుంటది నాకు చాలా ఇష్టం అంటే ఇంకా
మేము సమ్మర్ కదా ఇప్పుడు ఈ సమ్మర్లా మొత మనం మేము చెట్ల కిందనే ఉంటాం
అదే బెటర్ అసలు ఆగాలే మంచిది తెలుసా మనం ఇప్పుడు ఇంట్లో ఉంటాం ఏ సిలో ఉంటాం కూలర్ ముందు ఉంటాం అది ఎందుకు
హ సమ్మర్ లో అయితే ఇక పనులు ఏముండవు ఎక్కువ శాతం ఈ అందరు ఒక చెట్టు దగ్గర కూర్చొని ఇట్లా ముచ్చట్లు పెట్టు కుంటారు అప్పుడు నాకు కొంచెం ఫ్రీ ఉంటది పిల్లలు చాలా మంది పిల్లలతో ఆడుకోవచ్చు మా పాప ఇంటి దగ్గర ఉండి మంచి మా బాబుని అధిపించుతాది కోసేపు
అవునా
అల్లు ఇద్దరు ఆడుకుంటారు మళ్ళీ అప్పడ కూడా కొట్టుకుంట టానే ఉంటారు నడుస్తున్నాడు మాటలు కూడా అన్నిస్తన్నాయి
అన్ని ఆస్తున్నాయా
ఉ టూ రన్నింగ్ అన్నట్ సెకెండ్ బత్
ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ అంగన్వాడీకి పంపించు ఇక్కడ ఏమంటారు బెటర్ ఇంకా నీకే సమ్మర్ తర్వాత జూన్ లో
వామ్మో మా పాప అంత అల్లరి చేయలే కానీ ఈయన బాగా బాగా అలరి చేస్తాడు ఆమె గోరంగ టార్చర్ చుపెడతాండు నాకు పంపించడమే
పాపనేమో స్కూల్ వేసేసాయి బాబుని అంగన్వాడికి పంపి
పాప ఆల్రెడీ స్కూల్ కి వెళ్తుంది నెక్స్ట్ ఇగ యూకేజి
అవునా ఓకే ఓకే అ బాబుని పంపించేయి ఈ జూన్ లో జులై లో
పంపస్తా అలవాటు చూపించాలి లేక పోతే తల పగిలి పోతుందినాది
అంతే
అంటే ఇంకా తను ఫీడింగ్ ఏ అని చూస్తున్నాను అంతే
ఈ ఫీడింగ్ మానిపించేసేయి బెటర్ ఇంకా నీకు కూడా కంఫర్టబుల్ ల్ తనకు కూడా కొంచెం తినడం గాని ఏదైనా బెటర్గా ఫీల్ అవుతాడు ఒంటి పడుతుంది ఫీడింగ్ మానిపించేసేయు
అందరు అదే అంటారు కానీ ఇతను మానట్లే కదా బాబు
అది మళ్ళీ ఇంకా అలవాటు అయితే ఫైవ్ ఇయర్స్ వరకు అలానే తగ్గుతారు తెలుసా